హలో
ఓకే
హలో
హలో
హలో
హలో
ఆ వినిపిస్తుందా
నాకు వినిపిస్తుంది నీకే వినిపిస్తలేదు
ఉమ్ చిన్నగా మాట్లాడితే ఎవరికీ వినిపిస్తది మరి గట్టిగా మాట్లాడు
పెద్దగనే మాట్లాడుతున్న కదా నే
ఏం చేస్తున్నావ్ హలో హలోప్ప ఎం చేస్తున్నాం
ఏం లేదు ఫోన్ చూస్తున్న
తిన్నావా
తిన్న నా తిన్న
ఉహూ ఎఐ చేసినారా ఎఐ ఓకే
చెయ్యట్లే చెయ్యట్లే నువ్వు
నేను కూడా చెయ్య
ఆ నిన్న చేస్తానన్నావ్ మల్ల ఏమైంది
ఆ ఉమ్ ఏమో అది మొన్న చేసిన నేను చేయలే అసలు మొన్న చేసింది అక్షయ చే సింది అది ఎట్లా చేయాలో మల్ల వాడు ఏం ఏమ్ క్యూస్షన్స్ అడుగుతాడు అని
చెయ్యట్లే
హలో
ఉన్ననే ఉన్న ఏం చేస్తున్నావ్ ఇంకా
ఏం లేదు టుడే అట్టిగానే లేయా బర్త్డే కదా
పేరు నో నేమ్స్
ఆ ఆ ఓకే ఎయిట్ బర్త్డే సైని రోజు
ఆ
వాళ్ళద్దరు ఎల్ వెళ్ళరు అ బయటికి
ఎడికో
టెంపుల్ కి వెళ్ళరు తర్వాత కెఫకి వెళ్ళరాంట
ఓహో
ఆ
అక్క ఏమేం గిఫ్ట్స్ ఇచ్చిందో
ఏ నాకు తెలవదో
తెలుస్తదిలే నీకు తెలవకుండా ఉంటదా
చెప్తే చెప్తా నాకు చెప్పలే ఏంది
ఉహు
ఉమ్
వాళ్ళ పని బాగుంది
బావుంది మన పని కూడా బాగుంది తినడం పడుకోవడం ఏమన్నా ఉందా ఏం లేదు
పిచ్చి బోర్ కొడుతున్నది అన్ని కొత్త సిరీస్ వస్తే చూస్తున
అచ్చ
ఉమ్
కీర్తన మాట్లాడింది కొద్దిసేపు
నీ ఎంకమ్మ పేర్లు యూస్ చేయకే
ఆహా హా సరే సరే అవతల మామయ్య పిల్లలు వచ్చారు ఆడుకున్నాం
ఆహా
ఉమ్ ఇంతసేపు వరకి క్రికెట్ ఆడుకొని తిని పడుకుంటే నిద్ర రాలేదు
నాకు నిద్ర వచ్చింది నేను పండుకోలే నాకు నిద్ర వచ్చింది నేను పండుకోలే
హ్మ్ ఏమో ఏమో ఏమో ఎందుకు నవ్విందో మరి హలో హలో ఓయ్ ఉన్నావా ఆ చెప్పే ఉమ్మ్
చెప్పాల్నే ఇంకా తిన్నావా
తిన్నా ఇప్పుడు నేను పొద్దుగాల నుంచి ఇప్పుడు తిన్నా తెలుసా ఆ హలో అమ్మా ఇన్పిస్తాలేదానే
ఇన్పిస్తుంది నాకు నీకే ఇన్పిస్తలేదు హలో
నువ్వు ఏం మాట్లాడుతాలేవు
ఏ నేను మాట్లాడుతున్నానే
పొద్దుగాల నుంచి ఇప్పుడు తిన్నా నేను పొద్దుగాల నుంచి ఇప్పుడు తిన్నా
ఎందుకు అట్లా అంటున్నా
పొద్దుగాల పాస్తా తిన్నా ఇంకా నాకు ఆక్
అది ఇంగ అది పాస్తా తింటే ఆకలి చచ్చిపోతది
ఉం చచ్చిపోయింది ఇప్పుడు తిన్నా ఇప్పుడు కూడా ఆకలి లేదు తినాలిగా అని తిన్న అంతే
ఉం
వాన మబ్బులు అయ్యి వాన వస్తది
వస్తది గావచ్చు
మీకు అక్కడ అయిందా
ఆ కొంచెం
ఉం హమ్మయ్య
ఇంకా
ఏం లేదే నేను ఏమనా ఏంటంటే ఆ దోసకాయ పచ్చడి చట్నీ
హ
అయితే ఎస్బిఐ ఎప్పుడు ఆ మొన్న నుంచి అనుకున్నా ఎస్బిఐ పీఓ రాద్దాము అని అయితే వాళ్ళు ఏమన్నారంటే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇట్లా ఫైనల్ ఇయర్ ఉన్నోళ్లని కూడా రాయొచ్చని అన్నారు ఇన్ ఇన్స్టారీల్ లో సర్లే అని అప్లై చేద్దాము అయి ఉంది అండ్ రీజనింగ్ ఏ కదా చూద్దాము చూద్దాం అని అనుకున్నా
ఆ
ఆ ఆ దానికోసం రెండు మూడు యూట్యూబ్ వీడియోస్ కూడా చూసిన
ఉం
ఆ చూస్నా అక్క తీరా నై నిన్న మొన్న ఎయిటీన్త్ రోజు నోటిఫికేషన్ పడ్డది
ఉం
ఈ నిన్న వచ్చి నైట్ వచ్చి అప్లై చేద్దాం అని కుర్సోని బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ అన్ని అయిపోయినియి లాస్ట్ కి ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ అడిగింది నేను నా ఏజ్ ఎంటర్ చేసే వారికి టూ థౌజండ్ సిక్స్ కనిపిస్తలేదు అసలు టూ థౌజండ్ ఫైవ్ వరకే ఉంది
ఉం
మళ్ళ క్వాలిఫికేషన్ లో అల గ్రాజ్యుయట్ అయ్యుండాలి
ఆ టెస్టు పెట్టిన అండర్ గ్రాడ్యుట్ ఇంకా ఫైనల్ ఇయర్ అయినా ఏం కాదని
అందులో రీల్లో అట్లొచ్చింది సర్లే మనం ఏం చేసేదుంది అన్నట్లు నేను ఏదో నామ్కీవల్ సప్లై చేద్దాంలే అనుకున్నా
చూడు గూ
ఊ అట్ల అయ్యిందిగా ఎవరికే
ఆ బోర్ కొడుతుందే ఇంట్లోనే ఉన్నానిగ
ఏడికి పోదాం చెప్పు
ఎట్ల చేద్దాం ఏం చదువులు ఉంటాయి చెప్పు
నీకేం దగ్గర ఉంటయ్ చెప్పు నాకైతే రూ నాకైతే రూట్లు ఏం తెల్వదుమల
నాకు ముందే తెలుసు మరి మీ రూటు
ఏడా ఏం టెంపులు
ఇడాడో మీరు పోతరా ఒక ఒక టెంపుల్ కృష్ణుడిది
ఆ ఆ ఆ
అది ఇంకొకటి ఉంటది మ పంచముఖ జ హనుమాన్ పంచముఖ హనుమాన్
అదే ఆ రోజు పోయ్నాం రెండు టెంపుల్ కి
రెండు పోయిడ్రా
ఆ
ఆ అంతే ఆ రొండే ఉన్నాయ్ దీంట్లో ఏం లేవ్
ఆ ఏం వంట ఈ చిన్న తిరుపతి టీటిఆర్ తెల్సా నే పోర్టల్ చూస్ వాడు జుడు అక్క అది ఫ్రాక్ ఏసుకున్నది బాంది అంటావ్ జగన్నాధ టెంపుల్ అది కాదులే
ఏడికి పోలే నిన్నిగా
అక్కడికి మా అన్న ఈ రోజు ఏడికన్న తీస్కబోతలే అని అన్నాడు తిస్కభోలె మల్లు
నీ పని బావుంది
ఊ నా పని బావుంటది ఏం బాలే నాకేమో నిద్రొస్తలే పండుకుందాం అంటే
ఏది జేసిన నేను వంటలు
అలరిచ్చు
నాకూ అట్లట్లా తిరిగి రావాలని ఉంది చాలా రోజులయింది బయటకి పోయి
ఊ ఏడికి పొదామె
జైన్ జీస్ స్ట్రీట్ షాపింగ్ అయినా పర్లేదు కానీ మొన్న అన్నా సిక్స్టీ తోటి అదే పోదామే అంటే అదీ పైసల్ లెవ్వే అన్నది
నవ్వు ఆ ఏడికి పోదామే ఏముంటాదే ఎప్పుడు తిరగనీకే
హైదరాబాద్ లో తిరిగే దానికి తక్కువ ఉన్నాయానే
తిరగడానికి ఉన్నాయ్ కానీ మనకీ తెలిసినవి లెవ్వు
సినిమాకి పోదాం రారాదు
పెద్దీకా
కాదు మా ఇంటి బంగారం
ఉమ్ పోదాం
ప్పుడు
ఎప్పుడా ఎప్పుడు మనకి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడే
నేను రోజు ఫ్రీయే
సరే అడుగుదాము ఎవరెవరు ఎవరు వస్తారో?
ఇప్పుడు విధంగా రమ్మని టూరుకి వస్తార్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ కా బడ్జెట్ మనది కాదు అందుకని నన్ను అవు నా?
ఆ ఐన వాళ్ళ బడ్జెట్ లో పోవాలంటే ఇక ఏం తినకుండా చూడాలి సిన్మా
అదే నా బాధ గూడా
ఉ ఒకవేళ గుడికిదామన్నా ఆమె రాదు ట్వంటీ ఫోర్ మళ్ళీ మేము ముగ్గురు పోతే ఫీల్ అయితది
ఉమ్
ఊహు ఈడి కొయిన రానే ఈడి కొయిన రానే ఇప్పుడు గండి నుంచి కాకుండా ఇట్లా ఇక్కడ సర్వీస్ రోడ్ నుంచి వచ్ ఒక టెంపుల్ ఉంటాది
అదే అదే మర్కట్ అదే పంచముఖ హనుమాన్ టెంపులు
కాదు అది ఫస్ట్ రై ఫస్ట్ రైట్ కాకుండా సెకండ్ రైట్ ఇంకొంచెం టన్నల్ దాటినంక ఇంకో రైట్ ఉంటది జూడు
ఊహు
అది
సరే నువ్వు చెయ్ కాల్ మల్లా
సరే
ఊ
త